చపిస్తుందా ఆ చెప్పండి
ఎలా ఉన్నారండి
బా బావున్నాను ఏం చేస్తున్నారు
ఇయల వరకు టీవీ చూసానండి ఇప్పుడే రూమ్ లోకి అలా వచ్చి కాల్ చేయాలని చేశానండి
చెప్పండి ఏం చేమన్నా చేశారా షాపింగ్
ఆ అండి ఈ రోజు వెళ్ళాను షాపింగ్ మీరు ఇప్పుడు పండగ వస్తుంది కదా మీరు వెళ్ళలేదా షాప్
అదే టైం లేదు ఆన్లైన్ షాపింగ్ చెయాలా ఆ లేకపోతే ఆఫ్లైన్ చెయాలా ఆలోచిస్తున్నా ఏది బెస్ట్ చెప్పండి
ఆ ఆఫ్లైనే బెస్ బెస్ట్ అనుకోండి రెండు బెస్ట్ ఏ అండి నాకు తెలిసినంత వరకు ఆఫ్లైన్ అయితే ఆ ఆఫ్లైన్కే వెళ్ళాలండి అలా అయితే మనకి టైం లేనప్పుడు టైం పడుతుంది కదండి ఆన్లైన్ ఐతే
అవునవును ఫోర్ డేస్ త్రీ కానీ అది ఎలా వస్తుందో తెలియదు ఆన్లైన్ వల్ల బెట్టర్ కొన్ని ఆప్షన్స్ మళ్ళీ ఆఫ్లైన్లో కూడా
మీరు ఇంతవరకు ఆన్లైన్ లో
ఆన్లైన్ లో చేసాను ఆన్లైన్ లో చేశాను డ్రెస్సెస్ తీసుకున్నాను
ఆ
ఓకే క్వాలిటీ నార్మల్ గానే ఉన్నాయా నార్మల్ గానే ఉన్నాయి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వేస్తే అంతే సరి మళ్ళీ వెయ్య అయిపోయింది ఇగ ఆ డ్రెస్ మీరు ఏది ప్రిఫేర్ చేస్తారు ఆన్లైనా ఆఫ్లైనా
హ్మ్ నేను రెండు చేస్తానండి ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ ఎమర్జెన్సీ అన్నప్పుడు మనం కషన అల ఆ ఒకవేళ నచ్చ ఛాయి మనం వెళ్లి ఆఫ్లైన్ లో కూడా కొనలేముో అలాంటి ప్రోడక్ట్ దొరకదన్న మనము ఆన్లైనే బుక్ చేసుకుంటాం కదండి
ఐటమ్స్ ఆన్లైన్ బుక్ చేస్తాను షాపింగ్ అయితే మోస్ట్లీ ఆఫ్ ఆఫ్ లైన్
అవునా అండి ఆ మలీ మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆ క్వాలిటీని చెక్ చేస్తారా అండి
క్వాలిటీ చెక్ చేస్తాను క్వాలిటీ చెక్ చేసుకున్నాక తర్వాత ఓకే దీనికి ఇంత పెటోచ్చా రేట్ అనిపిస్తే తీసుకుంటాను ఎందు ఎందుకంటే క్వాలిటీ ఇ కదా రేటుని బట్టి క్వాలిటీ కూడా ఉంటది కొన్ని ఎంత రేట్ పెట్టినా క్వాలిటీ ఉండది కొన్ని తక్కువ రేట్ అయినా క్వాలిటీ బాగుంటంది
అవునండి మీరు చెప్పది కూడా కరెక్ట్ మొన్న వెళ్ళానండి షాపింగ్ కి జ్యువలరీ తీసుకుందాం అనేసి ఆ మామూలుగా మనము నార్మల్ ఇయర్ రింగ్స్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటాం కదా నేను వెళ్ళి నా షాప్ లో వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పారండి ఇయర్ రింగ్స్ కానీ ఆ ఇయర్ రింగ్స్ బాగున్నాయండి పెట్టచ్చ వర్త అనిపిస్తుందండి
స్టోన్స్ లేకపోతే హాంగింగ్స్
జంకాలండి బుట్టాలు ఆ చిన్న స్టోన్స్ వచ్చి ముద్దుగు ఉన్నాయండి చూడ్డానికి పెట్టచ్చండి దానికి కానీ నాకు ఏమంటారు ఆన్లైన్ లో ఇలాంటి ప్రోడక్ట్ దొరకదు
అంటే ఆఫ్లైన్ లోనే తీసుకున్నారు కదా ఇప్పుడు తీసుకున్న ఆ ఈ మన జ్యువెల్లరీ ఉన్న ఈ డ్రస్సెస్ ఎక్కువ ఆఫ్లైన్ ప్రిఫేర్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఎలా వచ్చిందో నేను నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మీకు చెప్పాలా అయితే ఏం చేశాను ఒకటి చైన్ బుక్ చేశాను ఆన్లైన్లో ఏం వచ్చిందంటే ఓన్లీ బాక్స్ సాక్షే వచ్చింది అందులో ఏం రాలేదు
అంటే ఏం బుక్ చేస్త
చైన్ చిన్న లాకెట్ లాంటిది
ఆ
బుక్ చేసాను అది నాకు ఓన్లీ బాక్స్ పంపించాడు ఎంప్టీ బాక్స ఇచ్చాడు దాన్ని మళ్ళీ నేను రిటర్న్ పెడి అయితే బాక్స్ తీసుక్లీన్డు మళ్ళీ అమౌంట్ అయితే సెండ్ చేయలేదు ఈ ఆన్లైన్ల చాలా కొన్ని ఇలా ఫ్రాడ్ జరుగుతున్నాయి
అవునండి కొంతమంది బెనిఫిట్ కూడా అయితున్నాయండి మీకు తెలుసా
ఆ
కొంతమందికి బెనిఫిట్ అయితుంది తెలుసా మీకు
అర్ధంకాలే బెనిఫిట్ ఎలా అండి చెప్తారా
ఆ అంటే రీసెంట్గా మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఆన్లైన్ షాపింగ్ చేసింది అనమాట ఆ తను ఆ ఒక అడ్రస్ త్రీపీస్ సెట్ బుక్ చేసుకొనింది తర్వాత తను నచ్చలేదని చెప్పేసి రిటర్న్ పెట్టింది అమౌంట్ ట్ రీఫండ్ అయింది కానీ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి రాలేదండి అది
ఆహా వీళ్ళు కలెక్ట్ వాళ్ళు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినంకనే రిఫండ్ అయితది కదాండి
లేదండి తను ఉండేది ప్రాపర్ బెంగళూరు అనమాట అంటే అండి
ప్రీపేడ్ ముందే ఆ ఆన్లైన్ లో ముందే అమౌంట్ కట్టింద
అవునండి ఆన్లైన్ లోనే పె చేస్తది ఆన్లైన్ పేమెంట్ అనమాట ఏమో అండి నాకు కూడా అనిపించింది కానీ నిజంగానే ఇలా జరిగిందండి తనక్
అవునా బెనిఫిట్ే అయితే కాద్ నేనైతే చాలా చేశాను రి మాత్రం నా దగ్గర ఆ మన దగ్గర నుంచి ఆ ఐటెం కలెక్ట్ చేసిన ఒక టు త్రీ అవర్స్ స్ కైనా వన్ కైనా అలా అమౌంట్ పదే సే బ్యాంక్ లో
ఏమో అండి కొంతమందికి అలా అట్లా అయిపోయింది నేను నమ్మలేదు ఫస్ దు మళ్ళా మా సిస్టర్ చెప్పారు నమ్మలేదు మళ్ళా తర్వాత ఆ సిస్ స్టర్ని కన్సిర్ అయినక తెలిసింది నిజం ఇలా జరిగింది అన్నారు ఓ మైమా చల బాగా జరిగింది మ్ మంచి పైన్ది అన్ మీరు శారీస్ ఎక్
శారీస్ అయితే ఎప్పుడు ఆర్డర్ చేయలే డ్రెస్సెస్ ఆడ్ ర్డర్ చేశాను పిల్లలకి టీషర్ ట్స్ అవి ఆర్డర్ పెట్టాను కానీ క్వాలిటీ అయితే అం తే ఇగా నార్మల్ అంటే హై ఎప్పుడు అంత అమౌంట్ పెట్టి అయితే ఆన్లైన్లో ఎప్పుడు నేను
మీకు శారీస్ లో ఏవిఇష్టం బాగ్ గా కంచి పట్టు అలా కాటన్ ఆ ఓకే ఫ్యాన్సీ అంటే ప పార్టీస్ కి అలా బాగుంటది కదా నాకు రెండు ఇస్ ష్టమే అండి
మీరు ఎక్కువ ఆన్లైన్ నేనా చేస్తారా డ్రెస్సెస్
ఆన్లైన్ చాలా రేర్ అండి
మన మన ఇప్పుడు గ్రాసరీస్ ఎక్కడ తీసుకుంటున్నా గ్రాసరీస్ కూడా ఆన్లైన్ లోనే వచ్చేసినాయ్ కదా ఇప్పుడు ఓన్లీ జస్ట్
అవునండి ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది అసలు
చాలా డెవలప్ అయింది
నార్మల్ గా ఫుడ్లు మనం అంటే ఏమన్నా కొనాలంటే నడుచుకుంటూ వెళ్ళి ఆ ఇప్పుడ అలాంటిదెం అవసరం లే బుక్ చేయేలా ఆర్డర్ పెట్టేేసేలా ఫైవ్ మినిట్
అన్ని ఆన్లైన్ షాపింగ్స్ అయిపోయాయి ఏదైనా కొనాలన్ న్న ఆన్లైన్ షాపింగ్స్ అయిపోతున్నాయ్ నేను మొన్న కో మీరు అది కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్
హ హయ్యొ హవున
జస్ట్ టెన్ మినిట్స్ లో వచ్చి ఇచ్చేల్లింది
అవున ఎందిచ్చారండి ఇంత అమౌంట్ తీసుకున్నారు
కుంటది రేటు క్వాలిటీ కొంచెం బాగుందానిపించింది ఏమో కొత్తిమీరు పుదీనా క్యారెట్
హుమ్
వెజిటేబుల్ రైస్ చేద్దామని అనుకుంటే ఇవి లేకుండే నైట్ కేళ్ళి టై అయితే టైం అయితే సేఫ్ యి ఇవి గ్రాసరీస్ ఇవ్వు కొన్ని యాప్స్ రావడం వల్ల
అవునండి నిజమే అది కూడా కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు వెళ్ళి
ఆ వెళ్ళి తెచ్చుకోలేక వాళ్ళ వేరే వాళ్ళ వాళ్ళ పిల్లలు అయినా ఆడ ఆర్డర్ పెట్టిన అచ్చిస్తారు ఇప్పుడు మెడి మెడిసిన్స్ కూడా ఆన్లైన్ లోనే వ
అవునండి ఆన్లైన్ ఎప్పుడు అది కూడా ఆన్లైన్ అది
ఆన్లైన్ వల్ల మనకి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి లాసెస్
అవునండి రెండు ఈక్వల్ గానే ఉన్నాయండి
అది ఏది మనకు ఐటమ్ ని బట్టి మనం ఏది ప్రిపేర్ చేస్తే అది కానీ ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ లో అమౌంట్ చాలానే
అవునండి అవును ఎందుకంటే మనము ఆన్లైన్ లో వాళ్ళ అంత వాళ్లొచ్చి ఇక్కడికి ఇవ్వడం డం మనం మన ఉన్న ప్లేస్క తెచ్చి ఇవ్వడం కాబట్టి కొంచెం అమౌంట్ వేస్తారు
అవునవును
ఉమ్ డెలివరీ చార్జెస్
అవును
కొన్ని దాన్లకి డెలివరీ చఛార్జెస్ తీసుకుంటారు
అంతే అది మన అమౌంట్ ని మనం చేసే మన కోస్ మనం
మీరు ఫ్లిప్కార్ట్ లోనో బుక్ చేస్తారు లేదా మీషో లో
ఎక్కువ మీషో మీషో యూజ్ చేశాను ఇంతవరకు అంతకు మీషో రాకముంద అయితే ఫ్లిప్కార్ట్ చూశాను యూజ్ చేశాను తర్వాతే మీషోనే చాలా
చూడ్డం లేదు కదండడి
అవును అమెజాన్ ఈ హోమ్ డెకరేటమ్స్ అయితే మీ షో షోలే మా ఇంట్లో అన్ని ఇవే ఉంటాయి మీషో ఐటమ్స్ షాపింగ్ చాలా తక్కువ తీసుకున్నాను కానీ అంత పా బాలేము అయిపోయినాయి ఒక ఫైవ్ టైమ్స్ వేస్ తను అయిపోయింది అంటే అంత అమౌంట్ పెట్టి ఏం తీసుకోలేదు నేను
అయిన కూడా మనము ఆఫ్లైన్ లో అంటే ఎలా అంటే అండి కొన్ ఒకసారి మనకు అనిపిస్తుంది ఆన్లైన్ లో తీసుకుంటే క్వాలిటీ బాగానేస్తుంది కానీ ప్రైజ ఎక్కువ అనిపిస్తుంది ఆఫ్లైన్ లో క్వాలిటీ లేకపోయినా తక్ ఎక్కువ అమౌంట్ కే వస్తుంది కదా అన్న ఫీల్ వస్తుంది
ఆ నేను నేను తక్కువ అమౌంట్ పెట్టి ఉన్నానా అ దానికి అంతే అంతే వత్తి వర్త్ పెట్టచ్చు మీరెక్కడ తీసుకుంటన్న ఎక్
అన్న నేను ఆఫ్లైన్నాండి
ఆఫ్లైన్ నేనా ఈ మధ్యలో ఏమన్నా చేసారా
ఈ మధ్య అండి ఇప్పుడు మన ఒక మ్యారేజ్ కి వెళ్ళాలని చెప్పేసి మా సిస్టర్ సారి తీసుకోవాలంటే వెళ్ళామండి
శారీస్ శారీసా డ్రెస్సెసా ఎక్కువ
నేను డ్రెస్సెస్ మా సిస్టర్ శారీ ప్రిఫర్ చేశారు
ఏం సారీస్ ఫ్యాన్సీ పట్టు డైలీ వే పట్టు డైలీ పట్టు డైలీ అయితే కట్టుకోలేం కదండి మనం
అంటే డైలీ వేర్ కాదు మ్యారేజ్
మ్యారేజెస్ కి పట్టు తీసుకున్నారా
ఆ తర్వాత ఇంకొకటి ఫ్యాన్సీలో తీసుకున్నారు వైట్ కలర్ శారీ బాగుందండి బార్డర్ వచ్చేసి గోల్డ్ లేస్తే వచ్చింది ఆ క్లాత్ కూడా బాగుంది చూడ్డానికి బాగా మెత్తగా అంతా ఉంది ఓకే అండి ఇంకా
అవ్వాలనుకుంటే ఆన్లైనే కానీ మన టైం పడుతుంది గ్రాసరీస్కి అయితే బెస్ట్
ఈసారి నేను అట్లా చేస్తా అండి ఆన్లైన్
ఆఫ్లైన్ నేను కూడా అంతే ఏది మన టైం ఉ బట్
ఉమ్ ఇంకేంటండి
ఇంకేం విశేషాలు ఉన్నాయి
సరే మరి ఆ మరీ చేస్తానండి
ఓకే ఓకే బాయ్ ఓకే